బావున్నారా అండి
ఆ బాగున్నా మీరు బాగున్నర అండి
ఆ బాగునమడి తినర
ఆ తిన్నా మరు దినారా
ఎలా మండి అళగానే ఉన్నాం ఏం లేదు మా ఆటలు వస్తుంటే ఆటలు ఆడుతున్నాం
అవును
అవునండి ఇంకా ఎలిస్తురళ రే అళ్ళ ఇడతార
ఏన్నా అంటడి ఏముండదండి ఖళీ ఇంట్లోనే పాడుకున్నా అంతే
ఉ
మీ ఇంటర్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఒకసారి
ఆరుణ మా అసలు ఎట్లా గడుచుకుందో ఏమో సే స ఒ ఒక్క నిమిషం అడగ కూర్చున్నాం అనుకో స్టడీ అవ్వరు ఆ నిమిషంలో ఏం నేర్చుకున్నా్ పది నిమిషాలు అయితుంది నువ్వు కూర్చొని అది ఎగ్జామ్ రాయడంమ మళ్ల్
ఎక్జామ్ రాయాల మళ్ళే
ఎగ్జాస్ కే రెడు నోట్స్ లో చెయండి ఒక్కొక్క సబ్జెక్ట్కి కు మాతోటే స్టార్టింగ్ ఇంటరు మాది మాది లండి ఆ వల్ల అందరూ ప్రైవేట్ ప్రైవేట్ టీచర్స్ ఎంప్లాయిస్
అవునా
ఎమ్మా వాళ్లు మాకు వచ్చేసరికి ఘోరంగా చుక్కలు చూపిచ్చిరండి బోర్డ్ ఎగ్జామ్స్ అయితే టెన్షన్ ఏందో చేస్తాడు ఎవరికి వస్తే మళ్ళీ రోజుకొక సబ్జెక్ట్ మేడం మాతోటే వడుకునేది. నైట్ అ క్కడే ఇగ పొద్దున్నే ఫోర్ కు లేపేది ఇగ ఫ్రెషప్ అవ్వడానికి గూడ టైమ్ ఉండక పోయేది ఆడ అండి
అవునా
హాఫ్ అన్ అవర్ టైమ్ ఇచ్చేది అంతే ఇక
అవును
హ
మావి కోర ఇంగా
ఉన్నాడు
నెనొక ఒక టూ ఇయర్స్ లోపల త్రీ మంత్స్ ఉన్నా కావచ్చు అంతే కాలేజ్ ల.
మా చిన్న తమ్ముడు ఏం చేసిండంటే పక్కన జామ చెట్టు ఉంటదండి వేరే వాళ్ళది, అంటే
ఆ
వాడెంజేసిండు వాళ్ళక్దెల్వకుంట జాముకాయలు గొట్టిండు. అవు మల్లి పల్లి కింద పడ్డయి వాళ్ళు సౌండయీ బయటికొచ్చిర్రు. వీడేమో హా కట్ ట్టేఅక్కడపడేషి ఉర్కొచ్చిండ్ టక్కున
అవునా
మల్లపోయ్ ఆమెంతిడ్
అలాంటియి ఆ ఏజిల్నే చేయగలుగుతాం మరి
అవునండి
చెప్పుకోవడానుకుంటయ్ తర్వాత అవి లాస్ట్
అవునండి నవ్వుకోడానికి మంచిగ
అవును హ్మ్ నేను చిన్నప్పుడు గలాంటివి పోయెది ఏమున్నదండి ఖాళీ. ఇంట్లో ఉన్నాన అంతే
ఇగవలే చిన్నప్పుడు
ఫుళ్ళు
హ్ హ్ హు
సేమ్ అవ్వే జాంకాయల కోసమే పోయేది.
మామిడికాయల కోసం, రేగ్గాయల కోసం పోయేదండి హాఫ్ డే స్కూల్స్ అయిపొంగనే పోయ్యేది
మ్మ్ ఎండకాలమంత మాక్సిమం ఈతకే పోయేది.
మళ్ళ చెప్పకుంట పోయిర్రా?
గ ఇగ అక్కడ అచ్చినంక బ్యాగ్ అక్కడేషి ఉరకడమే అంతే ఇగ.
వేరే ఎంలేదిగా
ఆ
ఎవరికి చెప్పడం లేదు డైరెక్ట్ పోవుడేఇగ.
ఆ అయిపోవుడె ఉరుకుడేఇగ మల్ లేట్ అయిత్తది మళ్ళ. అందరు పోయుంటరు ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అందరూ ఇట్లాగు ఉరుకుడే ఎవళకు జెప్పుదుండదు, చెప్తే పంపియరు.
అవునవును. తిన్నరా అండి, ఎప్పుడైనా మరి దొరకి?
ఆహా ఎప్పుడు దొరకలే ఈతకు పోయినప్పుడు.
అవునా
ఎప్పుడీతకు పోయినా ఏమనరిప్పుడిగా అప్పుడుంటె చిన్నపుడ్ ఎప్పుడు పడ్తే పంపియకపోయేద
చిన్న పిల్లల్గదా ఇప్పుడు కొంచెం పెద్దగయ్యిర్రు గదా అందుక్ కేమనరు
అప్పుడు జంకాయలు అవన్నీ దొంగ
జామకాయలు మామిడి కాయలు రేగ్గాయలు
రేగ్గాయలు అంటే అటు పైన రేగ్గాయలు కూడా దొంగ అయినా నేను అది ఇంకా టాస్క్ అది రేగ్గాయలు దొంగత చేసేది
ఆ అవునండి పెద్ద టాస్కాఅది
ఒకటి కోడ్ అందరిలా ఉంటుది అంతే అటు పడ్డ ఇటు పడ్డ క ట్టమ్ అయిపోగొట్టే పైనుంచి దాని నుంచి ఒక మన ఒక సింగిల్ ఒక లెగ్ పడేంత గ్యాపే ఉంటది అక్కడ
అవునా
ఆటివొయ్ తెంపుకొని ఇటువచ్చింది మళ్ళ వాకింగ్
పాపం కష్ట పడి కష్ట పడి జా కాయ్ దింటున్న అక్కడ ఎందొ కుచ్చిండు
పాపం మల్లా తీసుకొచ్చుమనిపొయ్యినావ
పోయ్యింన్ని క అళిగి ఓతుండు
అవును వాళ్ళు తిడతారా తిట్టారా మరి వాళ్ళు
కుక్కునా పోతాండు వాళ్లు ఉన్నారా లేదా అని
అవునా చిన్న మా స్కూల్ లైఫ్ మంచిగా ఉండే బాగుండే మస్త్
అవునండి స్కూల్ లైఫ్ బాగుంటాది మంచి మంచి మెమోరీస్ ఉంటాయ్
స్కూల్ లైఫ్ లో మస్తు ఎంజాయ్ చేసిన అలాంటి ఫ్రెండ్స్ కూడా మళ్ళీ దొరకాల మాకి ఇగ
అవున స్కూల్ దే బాగుంటది తర్వాత కాలేజ్ తర్వాత అంత ఉండదండి బాండింగు
మా ఇంటర్ ఫ్రెండ్స్ ఉంటారు అబ్బో
ఇంటర్ వరకే బాగుంటదండి ఏదైనా తర్వాత బాగుండదు ఇగ
ఇంటార్ బాగుంటుంది అనకండి మీరు
బాగుంటారు అమ్మో ఫ్రెండ్స్ ఘోరంగా ఉంటారండి ఇంటర్ లో మేము అయితే అసలు పోటీ ఘోరంగా ఉండేది అ అసలు ఒకరికి తెల్వకుండా ఒకరుము స్టడీ అవర్స్ నైట్ అవుట్ జెసి చదివేది ఒక్కరికి ఒక్క మార్క్ ఎక్కువ వచ్చినా కూడా ఘోరంగా ఉండేది
మీరు ఉంటార మేము ఉండం అట్లా మా టెన్త్ లో ఏమో చి ఇంటర్ లో ఫస్ట్ ఇయర్ లో మా ఫ్రెండ్ గానికి ఒకనికి ఎక్కువ వచ్చినాయి మార్క్స్
ఆ
సె సెకండ్ ఇయర్ లో వానకంటే ఎక్కువ రావాలని బెళ్ళగొట్టె వానికే అందుకే దిగి మళ్ళీ జదువుకునేది
నైట్ లేవెన్ టువల్ వరకు చదువుకునేది దొంగతనంగ ఒకరికి తెల్వకుండా ఒకరం కూర్చొని చదువుకునేది
మార్క్స్ ఎక్కువ రావాలని
ఆ ఒక్కరికి ఒక్క మార్క్ ఎక్కువ వచ్చిన మల్ల ఏదైనా మిస్టేక్ అయిందినుకో కలెక్షన్ల ఆ మేడం దగ్గరికి పోయి మరి ఏపిచ్చుకొనేది ఆ మార్క్ మళ్ళీ
హా అవునా అంత ఏపయి మార్పులేదు మా ఇంటర్ లో నేను టూ ఇయర్స్లా మేము త్రీ మంత్స్ ఉన్నా కావచ్చు అంతే కాలేజ్ లా
అవునా అండి అయితే మొత్తం అసలు ఇంటికాడ ఒక వన్ మంత్ వన్ అండ్ హఫ్ మంత్ ఉన్నా అవుతు కంతే
మీకు రివర్స్ నేను
సంక్రాంతికి ఇంటికి వచ్చినాం దసరాకు వచ్చినాం మళ్ళీ సమ్మర్ హాలిడేకి గంతే అండి త్రి టైమ్స్ వచ్చిన ఇంటికి ఇంటర్ ఫస్ట్ ఇయర్ మొత్తంలో సెకండ్ ఇయర్ మొత్తంలా
వు ఫస్ట్ ఇయర్ సెకడ్ రెండు గలపు ఒక టూ మంత్సవో త్రీ మంత్స్వో ఉన్నా అది
వామ్మో అయినా అన్ని మార్క్స్ వచ్చినాయి అంటె గ్రేట్ అండి అసలు
ఎక్కడ వచ్చినాయి అండి మార్క్స్
ఎన్ని మార్క్స్ వచ్చినాయి అండి మీకు ఇంటర్ మొత్తం
ఏమో
గుర్తు లేదు సర్టిఫికెట్లో వెతుకులాడాలి
డి ఫస్ట్ ఇయర్ అయితే ఫోర్ టువల్ ఏమో వచ్చినట్టున్నాయి కదా
అవును నైన్ హండ్రెడ్ ప్లస్ ఏమో వచ్చినయి మొత్తం
నీకి నాకు కూడా సేమ్ అండి అందుకే అంత గుర్తుంది
అవును
ఓ అ తర్వాత సెకండ్ ఇయర్ రి సెకండ్ ఇయర్ లో ఎంజాయ్ చేసినా ఫస్ట్ ఇయర్ కంటే
మీరిలింద దారుణ మండి మా సిచ్యువేషన్ అయితే అసలు సిబిటిలానే వచ్చినాయి సైకిల్ పార్ట్ టెస్ట్ అని
అవును
ఉన్న వన్ అవర్ వన్ అవర్ పెట్టిరు తర్వాత మాకు ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఆ వన్ అవర్ లో ఆఫ్ ఆఫ్ న అవర్ క్లాస్ చెప్పేది న్ అవర్ ఎగ్జాము అప్పుడే మళ్ళీ పైనుంచి వస్తుంది పేపరు ఆ
అప్పుడే పైనా చెత
ఆ అప్పుడే పేపర్ రెడీ చేసి పై నుంచి పెట్టేది అవి మేము ఎగ్జామ్ రాయాలి మళ్ళీ మమ్మటే కరెక్షన్ చేసి మా మార్క్స్ పైకి పెట్టాలి
అమో మళ్ళీ టీం లీడర్ గా ఉండను
మంచి అండి అసలు మనుషులు మనుషులులా లేరు తినడానికి కూడా టైం దొరకలే అసలు మాకు ఇప్పుటిలాలే మాది టెన్త్ కోవిడ్ అండి మా తర్వాత ఇంటర్ ఇక చదవట్లేదు పిల్లలు కోవిడ్ వల్ల గ్యాప్ వచ్చింది అని అట్లా మొత్తం ప్రెషర్ అంతా మా మీద నుంచే తీసిర్రు
మరి అంతయితే కష్టం
అ తినేసి మంచిగా ఇక టెన్త్ కోవిడే ఫస్ట్ ఇయరు కోవిడే కరోనా పాస్ అయ్యాం మంచిగా మ వస అయితే ఇయమ్మ ఏమో ఒక టైం కోవిడ్ ఇంటర్ నుంచి టార్చర్ ఇక నరకం
ఇంటర్ లైఫ కష్టం కష్ట లేదు
అమ్మాయి గుర్తుస్తా అసలు అప్పుడు ఎట్లా కట్టుకున్నామో అనిపిస్తుందండి అవన్నిటికి
మాగదష కాపోతు
ఉ
సెకండ్ ఇర్ ఫుల్ మా ఎకం లాస్ట్ ఎగ్జామ్స్ అయిపోతా అనక మ పైన రెండు రోజుల పైన ఆగమన చేసిన మొత్తం
అవునా
వాడింద తెలకుంటా మళ్ళా మాద ఎట్టాలంటే ప్యాకప్
అే
పంగ విషం కాపత
ఆ ఫెర్వల్ పార్టీ కూడా లేదు ఫస్ట్ ఇయర్ల సెకండ్ ఇయర్ లో
మాది మాయరే వెట్లాం ముందు ఏటీయర్స్యిధ పే
రమ నట్ ఆచ రాసం
ఓ అది ఇకా రంటనే తచ
అ